ఇ
బాగున్నారా
న
ఎక్కడున్నారు హలో మీరు అందరికి ఫోన్ చేసి చెప్నారడి నే వాళ్ళ కనప రాలేదాని ఆ
వాళ్ళే మాకు చేశారు వాళ్ళే మాకు చేశారు
ఎవరు
అ
ఆ
అడా అ నిమిషాల మాకు చేశారు
ఎందుకు ఆబద్దాలని చెప్తారు
నిజమే చెప్
హ్మ్
మ్మ్
వాడందర ఇళ్ళకాడికి వచ్చి అడిగినారండి ట చీను లేడు ఎక్కన రాలేదంట నేను పో లే ఉన్నాడా వచ్చినాడా అని
హ్మ్
ఆ
ఆ ఆనువ్వే చెప్పినావు అని చెప్పినాడు అంటా ఒక్క నిమిషం ఉండు
ఏమన్నారు
మ్మ్ వాడు ఏం తప్పు చేసినా
బ్యాగు ఉంది ఏడున్నావ్ అంటే అంటే లాస్ట్ స్టోరీ సాడ్
మ్మ్ అయినా నీకుఅందరికిీ చెప్పనికి అవసరం ఏముంది అమ్మా అమ్మ గుళ్ళమ అందరూ పోయినార్ గుళ్ళమ అందరు పోయినారంట గుళ్ళెస్తా అందరు మీకు చెప్పడం అయితే తెలుసు నీకు అన్ని ఏం జరిగినా
అ పార్క్ పినాడు ఏం చెప్పలే అహ ఆయనకు ఉందో లేదో అదే ఓ ఆ మాట ఆ మాట ఓవర్ ని అడుగుతున్నావ్ లేదా లేదా
ఆహ్
ఆ మాట ఎవరో సౌజన్య ఆ మాట ఎవరన్న సౌజన్య అడగరా
ఏమన్నదామే నేను ఇంక మాట్లాడలేదు
అది నేను
సరేలే
ఏవమ్మా అంటే ఏం మాట్లాడలేదు ఆలు కొట్లాడుతారు నేనేం మాట్లాడలేదు
అట్లానే కాదులే ఏమంతా ఏం జరిగిన అంతగా అప్పుడే చెప్పకోకుండా అందరికీ
ఏం చేయాలిలే
అవి మా మాయమ్మనిందంట మావ చెప్పినాడంట అందరు వచ్చినారు అంటే నేను అడుగుతాను నే అందరికి అప్పుడే చెప్పినావా
చెప్పడం కాదు వాడ ఏవన్నా ఉంటాడ అని అడిగాను అక్కడ తెచ్చినావ్ గణేష్
ఆ
అడ్రెస్స్ గుర్తొచ్చి దయ నుంచి ఆ అనాట లాంమా అంటే ఇక్కడ అ
భన్న సాల
చెప్ప వేరే ఏదన్నా చెప్పి నారా అని
ఆ
సరే ఆ
అయిన వాళ్ళకిభయం లేదు భ ఇలా ఫోటోలు పెట్టీ కార్ కొట్టుకునే రక్తం అంతా కారిపోయి రక్తము అంతా అయినేది
అదమ ఆ ఎందుకు
ఫోటో పె ట్టినాడు మళ్ళా బాగ తగిలిందని దెబ్ బ్బా
అ చె అవన్నీ నీకు చెప్పదు సీనియర్స్ ఎప్పటి మ్ ఏమంటే చెప్పడం అంటే ఏం చెప్పడం అంటే వేరేది ఏమన్నా
ఆ
వచ్చే వారం ఏమన్నా అనుకున్నారేమో అని అడిగినా అంతే
ఔలే మళ్ళా ఇంగ ముద్దులూరులో ఉండాడేమో అని అబద్ధాలు ఎందుకు?
అడిగా ముద్దులూరు లో ఉన్నావంటా ఏమి అడిగా ఏం అడిగింటే పెళ్ళాం తో కొట్లాడి ఇట్లా వచ్చారకే ఆ మాట గూడా అనలా నిన్నొకటే ఆలోచన సార్ తో ఇప్పుడేదన్న జరిగినా నువ్వు సిన్నగా తీసుకుంటే సీరియ సీరియస్ ఐతే ఆ పొద్దు సిన్నగా దొరికాం ఎంతమంది తెలియకుంటదా అనే స్రవంతి గూడ ఎంతోమంది గాదు అది ఇగ వానితో పో వానితో చెయ్
ఆ
ఏందికి
అంతగా చెప్పే ఆడేని నేను అనుకున్నా అంతగా చెప్పినడు అంతమందికి ఒకే పారనుకున్న
హలో ఏంది హుమ్
కొంచెం ఒక పనింది బ్లౌజ్ అందు కుట్టుకుండానా
అబ్బాయి హాస్టల్ సమస్య
ఈడి కొస్తావా ఇప్పుడే వస్తావా?
అ ఇ పాడు
అదే బ్లౌజు నేను ండ అదే నువ్వు వస్తేతడగయితే అన్నం చేస్తామని ఎక్కడున్నావు హలో బస్ స్టాండ్ లో ఉన్నాడంట ఇంటికి రాలే ఇప్పుడే ఆ చెప్పు మమా అయి బ్లౌజ్ లైనింగ్ తీసుకున్నారా? ఆ తీసుకున్నవా లేదా? ఆ ఆ ఆ
ఆ
సర్లే అయితే ఉంటా